ఏ క్ మీరేన్నిస్తుస్తున్నారు
ఏమి చేట్లే
కాాలేజ్కి కాాలేజ్కి అమ్మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తా అప్పుడు వెళ్తా ఇంకె ఎవ్వరు స్టార్ట్ కాట్లే
ఎన్ని రోజులు స్టార్ట్ అది
ఏమో ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతంది
అవునా
హ
రేప పెడుపోదా
రేపు వైరా వెళ్ళి అటు నుంచి అటు కొత్తగూడెం వెళ్ళిపోదాం
వైరా ఎందుకు వైరాళ్ళ ఏం చెప్తారు
డాడీ ఫోన్ లో మాట్లాడుతున్నా వెైట్
ద్వారా వైరాలు ఏం చేస్తారక్క
ఆ మీరిద్దరు ఇక్కడే అన్నారా ఆ ఏందడి
వైరాల్లో ఏం చేస్తారు అంటే నా
పిని వాళ్ళ ఇంటికి వెళ్తాం పిని పిలుస్తుంది చాలా రోజుల నుంచి దినివల్ళ ఇంటికెళ్ి బిర్యానీ తినేసి కొత్త కూడా అనపోత బిర్యానీ తీనేసి ఎళ్ళిపోదాం కొత్తగుడానికి. పిన్ని వాళ్ళ ఇంటికి ఎళ్ళి బిర్యానీ తినేసి ఎళ్ళిపోదాం.
మళ్ళా అక్కడ ఎన్నింటికి పోవాలా. ఉదయం పోవాలా, సాయంత్రం పోవాలా.
పొద్దున్నే వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. హ్
మధ్యాహ్నం నుంచి వెళ్దామా మళ్ళీ ఇప్పుడు నుంచి.
పొద్దునెల్లి టిఫిన్ తిని టిఫిన్ తినేసి సి ఆఫ్టర్నూన్ నుండి వెళ్ళిపోవాలి.
ఆహా మధ్యాహ్నం నుంచి వెళ్దామా.
హ్
భోజనం చేసి
ఆ
అంతేగా
అంతే
భోజనం చేసి ఎళ్ళటమేగా.
అంతే
రేపు ఈవినింగ్ అక్కడ పోతాం. ఇంటికి ఎళ్ళిపోదాం మరి అట్లయితే.
ఓకే
ఇయాళ ఏం కూరట మన్ది.
ఈ రోజు అన్నదానం చేసారు.
ఇప్పుడు కాదమ్మా, సాయంత్రం పూట ఏం పెడుతున్నారు.
తెలియదు డాడి, అడిగేసి వస్తా ఆగు.
అక్కడే ఉండు అడుగు. సరేలే. చూద్దాంలే. ఆకలి అవుతుందా.
లేదు డాడీ ఇందాకే తిన్నం కుర్కురే. కురుకురే తిన్నాం డాడీ కాతా
వా డబ్బులు ఎట్లా నాన్న అన్ని డబ్బులు ప్రతి దానికి డబ్బులు డబ్బులు అవునురు మనం తాతకి ఫోన్ చేద్దాం అనుకుని తాతకి ఫోన్ చేయలేదు దిగిండో లేదో. కోసేపు ఆగిన తర్వాత అన్నా ఫోన్ చేసి మాట్లాడాలె తాతతో.
ఆ మాట్లాడదాం.
హ్
ఆ
రవి మామ వాళ్ళ గురితో మాట్లాడాల వాళ్ళు ఎన్నింటికి పోయారో ఏంటో చూసుకోలేదు మనం.
ఆ అవునవును.
ఎవరున్నారు నీ పక్కనే?
ఇందక్కుంది.
అక్క సింద అక్కా. ఏం చెత్తున్నారు అందరు ఆ
ఎవరి పనిలో వాళ్ళు ఉన్నరు.
తోటలో
తోటలో ఏమేమున్నయి మీ పక్కనా?
నా పక్కనా టమాటా చెట్లు, మామిడి చెట్లు, బెండకాయ చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి.
అ
అవును ఎన్నో తారీఖు అన్నవు ఒకటో తారీఖ, రెండో తారీఖ్
ఏం డాడీ.
రెండో తారీఖా, ఒకటో తారీఖ నువ్వు వెళ్తా అన్నది. ఫస్ట్ కా, మూడో తారీఖు ఏదో హాలిడే ఉందన్నారు గుడ్ ఫ్రైడేనో ఏదో ఉందన్నారు.
అయితే ఏప్రిల్ సెకండ్కి వెళ్దాం.
ముందు హల్ది అంతకు ముందే పెదడాడీ వాళ్ళ ఇంటికి పోయి, ఒక రోజు ఉండి అక్కడ డీ మార్ట్ లోకి వెళ్ళి షాపింగ్ చేసుకొని అన్ని సరుకులు కుకులన్నీ కొనుక్కొని వెళ్దాం అన్ని నిన్ను అక్కడ దింపేసి పోదాం అంట మరి వాడు ఫీజ్ అంటుండు ఆ ఫీజు ఎంత కట్టమంటాడో యాభై వేలు అంటాడో, ముప్పై వేలు అంటాడో చూసుకోవాలి ఈసారి. అడిగిన తర్వాత మారుతి వాళ్ల మారుతి ఆమెతో మాట్లాడారా
ఆ మాట్లాడ అయితే ఏప్రిల్ ఫస్ట్ కి వెళ్దాం అంటుంది. ఆ
ఫీజు ఫీజు
ఫీజు గురించి ఏం మాట్లాడలే జస్ట్ ఏళ్లడం దాని గురించే మాట్లాడాం.
ఆ ఫీజు గురించి అడగలే?
అడగలే
అదే ఫీజు గురించి అడిగినవేమో ఏందో మాట్లాడదాం అంటే, మరి ఎన్ని రోజులకోత్తాయో డబ్బులు కట్టాలంటే. సర్లే, ప్రస్తుతానికి ఉన్నాయిలే గానీ, ఏడా అటు పోక ముందు వెనక్కరా
ఓకే ఇంట్లోకి రా ఇంట్లోకి రా ఇంట్లోకి రా
అన్నా క్యాచ్ పట్టుకో ఆ వస్తున్నా.
ఎల్లిపో ఆ శబ్దం రాకుండా ఉంటది.
మ్మ్
లోపలికి ఎల్లిపో ఇంట్లోకి. ఒక శబ్దం వస్తే, మరి సౌండ్ కట్ అయిపోద్ది. ఆ
లోపలికి ఎళితే
లోపలికి వెళితే టెన్ మినిట్స్ మాట్లాడాలి. ఇంకా ఫైవ్ సగం కూడా కాలే
టెన్ మినిట్స్ మాట్లాడాల
టెన్ మినిట్స్ మాట్లాడాల మొత్తం. బన్ను గాడు అయితే దొంగలా జుస్తుండు.
వాడు దొంగేగా డాడీ.
దొంగ మంచోడేగా పాపం.
వాడు దొంగ గావచ్చు.
అవునా?
దాది ఏదో అంటుంది.
ఏమని?
ఏదో అంటుంది దాది. ఈరోజు చాలా మంది వచ్చారు.
ఎంతమంది వచ్చారు?
అే
ఉమ్ అవును మీరు అక్కడి కి రమ్మని చెప్పిరు. మీరు ఎన్నింటి ఎట్ నుంచి? అవును మిమ్మల్ని హోమం దగ్గరకి రామన్నా రమని చెప్తే మీరు ఎట్ నుంచి వచ్చారు? హోమం దగ్గరికి రమ్మని చెప్పిన నేను ఇందా అక్కడే ఉన్నా చానాసేపు మళ్లీ మీరు ఎటుపోయారో నాకు కనపడలే?
తర్వాత వచ్చాం మేము.
ఆ
వచ్చాం వచ్చ
వచ్చి మళ్లీ వెనక్కి వచ్చి మళ్లీ వెనక్కి వచ్చేశార ఏట్లా?
లేదు వచ్చేశాం ఉండి అంతసేపు ఉండి దాని తర్వాత వెళ్లాం తినడానికి.
దాని తర్వాత వెళ్లార అదేలే. నేను మీరు వచ్చి మీరు ఆడ తిన్నారు నేను వచ్చినట్టున్నా. ఆ బాదుషా బాషా కాదు. అదేంటి, ఇంకో స్వీట్ ఉంది కదా?
కాజా.
అదే తిన్నాను కాజా తిన్నా కాజా ఆపిల్ కాడ ఎవడ వచ్చిడు వాడు వాడు చానా సిగ్బడిపోతాడు
అవునా
పడుకుంటా ఆ వాడు మిక్చర్ ఒక్కటే తినడు ఇందేళ అంకుల వాళ్ళు వచ్చారు కొంతమంది వాలతో పాటు వచ్చాడు అయనే మిక్చర్ తిన డు స్వీట్ ఏ నాకు ఇచ్చిడు సర్లే అని చెప్పి నేను తినేసాను
ఆహ
స్వీట్ తినేసి వచ్చేసి
ఈరోజు అన్నదానంలో ఏంబెట్టర్ డాడే
ఆ
ఈ రోజు అన్నదానంలో ఏం పెట్టారు
ఆ అవును ఇది యాక్చువల్ నేను ఇంటికెళ్ళిపోదా ఇంటికెళ్ళిపోదాం అనుకున్నా
ఉమ్
అనే సార్ లైక్ ఎల్లుండి ఎట్లా హల్డే కదా శ్రీరామనవమి కాని శ్రీరామికి నేను ఎల్లా లీ
ఉమ్
మాదొక ఈవెంట్లాగా ఉంటది పోయి చేసుకోవాలనుకుంటన్నా శ్రీరామనవమి సేత్ తనం ఒక ఈవెంట్ లాగా మేం బోవాల్సి వస్తది అందుకే రేపు పోకుండా ఏలండి ఒక్క రోజు మాట్ కడుకొని వెళ్తా ఇలా ట్వంటీ ఎలెంతా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త ఇలా ట్వంటీ ఫిఫ్త్ రేపు ట్వంటీ సిక్స్త్ రే బోను ఎల్లుండి వెళ్తా నేను ఎల్లుండి వెళ్తాయితే ఎల్లుండి ఎల్లుండి ఒక రోజు వెళ్తే మళ్ళీ తర్వాత రోజు రెస్ట్ తీసుకు ఏగి మాములు దగ్గర కూడా రమ్మంట కానీ కుదరట్లేదుగా
తర్వాత మేలో హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎల్లా
మేల ఎన్ని రోజులు ఇస్తారంట
మే లో ట్వంటీ డేస్ ఇస్తారు
ట్వంటీ డేస్
ఉమ్
ఏప్రిల్ మొత్తం ఉండాల్సిందే ఏప్రిల్ లో ఉండాలా మేలో ఒక పది రోజులు ఉండాలా
అంద
అంతే కదా
అంతే
వన్ వన్ మంత్ ఉండాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత రోజు ఈ మళ్ళీ ఏప్రిల్ మే న లో ఒక పది రోజులు సెలవులు
ఉమ్ లేక
మే నెలలో వస్తే పది రోజులు సరిపోతది
మళ్ళీ వాడి ఫీజ ఫీజీ అనిపెంచుత అన్నార నాన
ఏమో డాడీ ఏం చెప్పలేదు
ఆమె ఏమటది ఫీజు రెనివల్ చేపి సంధ్య మేడమా ఎవరో ఎవరు చేసారు కాళ్లు చేసి ఫీజు మీరు రెన్యూల్ చేపిచుకోవాలి అన్నట్టు మాట్లాడారు రెనివరు చేపించుకుంటే మీకు రూమ్ అలాట్ చేస్తామని చెప్పి అన్నారు సరే మేడం అని చెప్పి పెట్టేసిన ఆ
పోయిన సారి ఫీజే అంటుందా
పోయిన్సారి
పోయిన సారి ఫీజే అంటుందా ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా లేకపోతే మళ్ళీ కట్టాలా
పెరుగుతదేమో అనిపిస్తుంది
ఊహు
పెరుగుతుదేమో అనిపిస్తుంది మరి వన్ ఇయర్ వన్ ఇయర్ పెంచుతారు కాబట్టి కొంత పెంచుతురు సెకండ్ ఇయర్ కొంచెం అడ విడి ఉంటదు క నీట్ బూట్ అని
ఏమో మాకేం చెప్పలేదు
ఇది చెప్పరు మారుతి వాళ్ళు అడిగి తెలుసుది అప్డేట్
అవునా దా మి కొడుకు ధూల పని చేస్తున్నాడు ఈడ ఏమో మంటగాలుస్తుండు
ఎవరి మీద ఏసిండ్
సింధకు మీద
పడిపోయిందా
ఊ
పడ్డదా
పల్లె పక్కన పడ్డది
ఎందుకటే వీడెవడ వాడితో గోల అగోళ్ళ సరిపోద్ది వీడు మధ్యలో పన్నెండు నిమిషాలు ఇంక మూడు నిమిషాలు మాట్లాడాలా
పది నిమిషాలే ఆన్నారుగా
టూ మినిట్స్ మాట్లాడాలపుడు పన్నెండు ఇడిసి పన్నెండు అన్నడు వాడు పన్నెండు నిమిషాలు ఇంకో టూ మినిట్స్ ఎదోకటి మాట్లాడదాం పోయేటప్పుడు నిమ్మకాయలు కోసుకుపోతే నిమ్మకాయలు ఎంతో తెలుసా మొన్న ఎనిమిది నిమ్మకాలు తెచ్చిన యాభై రూపాయలు దాది నాకోసం ఇరు దాది నా కోసం ఇరవై రూపాయల నిమ్మకాయలియ్ ఇరవై నిమ్మకాయలు ఇరవై రూ ఇరవై నిమ్మకాయలు
వేరరు రూపాయలకి ఇరవై నిమ్మకాయలు
అది బయట మార్కెట్లో ఎయిట్ ఎనిమిది నిమ్మకాయలు యాభై రూపాయలు అంటే దాది మనకు నూట యాభై రూపాయలు తెచ్చినట్టు తెలుసా
వాకే హజారప్ప రమలా ఊ
అట్లా వాళ్ళ దగ్గర ఉండకు కొంచెం దూరం ఉం ఇంట్లోకి రారాదు కొ రెండు నిషయాలు మాట్లాడే పెట్టేసి పోదాం తర్వాత స్నానం చేసుకోవచ్చు నేను కూడా పద్మాంటితో మాట్లాడాల పొద్దుటంచి తహ తహ లాడుతుంది కాల్మి కాల్మి కాల్ మీ అని ఎన్ని మెసేజ్లు కాల్ మీ కాల్ మీ కా కాల్ మీ అని ఒకటే కాలిమి ఆగమను మాట్లాడుత ఆగూ అందుకే అని అందరూ వచ్చి మేము గిల గిల కొట్టుకుంటుంటే హని చెప్తే ఆవ ఆ ఆ అంటంది
దాదిగా దాది కలుస్తాను చెప్పకపోయిందా
గాది ఆమెను కొట్టేట్టటే ఉంది అన్ని అబద్దాలు చెప్ ఇంక్ నువ్వు ఎన్ని రోజులు చేస్తావు అని అంటుంది ఆ దాదీ ఎన్ని రోజులు చేస్తారు ఆ ఆ వాళ్ళదే వాహన్ ముందు వాళ్ళ ద తెగిపోతే మన తర్వాత పోయి మాట్లాడటానికి ఏదోటి చేయడానికి ఉంటది మనం ఏం మాట్లాడకుండా ఏం చేస్తాం వాళ్ళు మాట్లాడుకునేటట్టయితే మనం చేయొచ్చు డబ్బులు మరి వదుా నా నా కష్టప ఇప్పుడు సంపాదించుకుంది అడుగుల్లో తిరిగి తిరిగి వస్తు పని నన్నను వదిలి పెడతా నాన్న
తెలియట్లేదు ఆ
కూర్చోబెట్టి మాట్లాడితే ఇది చేయొచ్చు అయిపోతే రెండు మూడు రోజుల తర్వాత పెడతాను వాళ్ళ బావ గారు సరేనా ఓకే పెట్టేస్తున్నా బాయ్ మరి బాయ్ నాన్న